హలో
హలో చెప్పండి ఉ బాగున్నారా ఉ చెప్పండి
ఏం చేస్తున్నారు
ఎల్లండి గో టెంపుల్ ఫుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయా ఏంటా అని చూస్తున్నాం
అవునా టెంపుల్స్ టూర్ ప్లాన్ చేస్తున్నారా ఓకే
ఉ
ఉ మేము ఇప్పుడే టెంపుల్ కి వెళ్లేసి వచ్చాము
అవునా ఏ టెంపుల్కి ఎళ్ళొచ్చారండి
మన ఇక్కడ హైదరాబాద్ లో వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా చాలా ఫేమస్ అంటండి అది ఇంకా పిల్లలే ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు
ఓకే
ఇంకా సర్లే కుదరట్లేదు ఈ సమ్మర్ హాలిడేస్ అయినా కొంచెం బయటికి ఎళ్ళడము అ టే ఇటు వెళ్లడము సరిపోతుంది ఈ ఎండలకి ఎక్కువగా తిరగడానికి కూడా లేకుండే అనమాట ఇంకా అందు కనే ఇవాళ ప్లాన్ చేసుకున్నాం అందులోనూ ఫ్రైడే కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఇంకా జస్ట్ అలా ఎళ్ళేసి వచ్చామంత్
ఊ ఇస్కాన్ టెంపుల్ ఫేమస్ అంట అవును విన్నాను నేను కూడా అదే కృష్ణుడి ఇది కదా
అవునండి ఊ చాలా బాగుంది చాలా పీస్ఫుల్ గా ఉంది జనాలు కూడా ఫ్లోటింగ్ ఎక్కువేమి లేదనమాట ఊమ్ సో ఇంకా అందుకని చెప్పి
రండి
ఆ చాలా టోటల్ డిఫరెంట్ అంటే ఇట్లా ముసుగు వేసుకొని లో కెళ్ళాలి ఏది ఎలో చేయరనమాట లోపలికి లేడీస్ కి ఇట్లా చున్ని పైన కప్పుకొని లోపలికి వెళ్ళాలి సో ఇంకా జెంట్స్ అయితేనేమో మోస్ట్ లీ జీన్స్ అలా ఎలో చెయ్యరు అని చెప్పేసి ఆ వైట్ అండి
వైట్ కదా వాళ్ళది డ్ర డ్రెస్ కోడ్ అవును అదే విన్నాను చూసాను కూడా నేను ఆ ఊ
వెళ్ళాము చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సి పెద్దమ్మ టెంపుల్ కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాము
ఆ ఆ
పెద్దమ్మ టెంపుల్ వచ్చేసి ఇంకా ఎక్స్పెసియల్లీ ఏందంటే ఫేమసు బోనాల టైంలో చ అవునండి జూబ్లీ హిల్స్ బోనాల టైమ్ లో చాలా బాగా చేస్తారనమాట
ఆ
ఊ ఊ
అంటే ఎప్పుడైనా వెళ్ళారా మీరు బోనాలకి లేదా
ఆ బోనాలు అంటే మాకు మో మోస్ట్లీ పెద్ద ఫెస్టివల్ ఉంది అని అంటే గనుక క్కువ బోనాలు పండగ చేస్తారండి ఈ ఆషాఢ లో వస్తుందనమాట అది బోనాలు పండగ అనేది ఆషాడం మొత్ త్తం కూడా షాపింగ్ చేసుకోవడము కొత్త బట్టలు తీసుకోవడము ఆషాడంలో ఫస్ట్ వీక్ ఉంటుంది కదండి ఆ ఫస్ట్ వీక్ లో చేసి పెద్దమ్మ టెంపుల్ బోనాలు హైదరాబాద్ లో స్టార్ట్ చేస్తారనమాట
ఆ ఫస్ట్ ఇక్కడేంట కదా నల్ ఇదేంటి ఆ దాన్నేమంటారు ఇప్పుడు
ఊ మేము హైదరాబాద్ లోనే సికింద్రాబాద్ లో స్టార్ట్ ఆ సికింద్రాబాద్ లో స్టార్ట్ చేస్ తారు తర్వాత వారం నుంచి ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క దగ్గర
ఫస్ట్ గోల్కొండ అంట కదా స్టార్టింగ్ ఆ గోల్కొండ అంట అదే విన్నాను అదే పేరు గుర్తుకు రాలేదు నాకు సడన్ గా అందుకని ఆ హ హ
ఆ గోల్కొండలో స్టార్ట్ అవుతుంది గోల్కొండ స్టార్ట్ అయి తర్వాతకి ఆ వారం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వారం నుంచి వచ్చేసి ప్రతి ఒక చోట ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క దగ్గర చేస్తుంటారు ఉమ్ చాలా పెద్దగా చేస్త ఇంక ఆడవాళ్ళంతా షాపింగ్ నేసుకోవడము
అంటే దానికి ఏమైనా డ్రెస్సు మార్చుకో డ్రెస్సు కోడ్ ఏనా ఉంటు ఉంద మం
ఆ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుంటారు ఆహా లేదుఅండి ట్రెడిషనల్ డ్రెస్సు యూస్ చేస్తారు మోస్టలీ శారీస్ హాఫ్ శారీస్ అవి ఎక్కువ యూస్ చేస్తుంటారు ఆ టైమ్ లో ఏందంటే బిఫోర్ డే వచ్చేసి ఒక అమ్మవారికి పెట్టుకుంటారు వన్ డే బిఫోర్ యాక్చువల్లీ బోనాలు అంటే సండే రోజు కంపల్సరీ సండే రోజు చేస్తా సరనమాట అది... ఉ సండే రోజు వచ్చేసి ఇంకా నాన్ వెెజ్ ప్రతి ఇంట్లో నాన్ వెెజ్ ఉండడము ఉ తెల్లవారు జామున్నే అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టడము పూలదండలు అవి సమర్పించడము ఆ... ఉ అంటే బోనాలు కంటే ముందు ఒక టూ డేస్ బిఫోర్ ఏంటంటేయ్ పొలి మీద దగ్గర ఒక అమ్మవారు ఉంటది అన్నమాట ఆ ఆ అమ్మవారికి పెట్టుకొని వస్తారు ఫస్ట్ పెట్టుకొని వచ్చాక తర్వాతకి సాటర్డే లేదు సండే రోజు బోనాలు పెట్టుకుంటారునమాట ఉ బోనాలు కూడా ఎర్లీ మార్నింగ్ టైం లో అమ్మవారికి ఉ ప్రసాదాలు నైవేద్యాలు ఇంట్లో వండుకోవడము ఆ తర్వాతకి బోనం కుండ రెడీ చేసుకోవడము బోనం కుండలు నైవేద్యం పెట్టడము ఆ బోనం కుండకిీ ఇట్ల
సరే అండి
నైవేద్యం చేస్తారండి ప్రసాదం
అదే.... ప్రసాదం కింద ఏం తయారు చేస్తారు అని
ఆ ప్రసాదం కింద వచ్చేసి దద్దోజనం చేస్తారు పెరుగు తోటి రై దద్దోజనం చేస్తారు నెక్స్ట్ వచ్చేసి నైవేద్యంలో బెల్లం ఉంటుంది కదా బెల్లం ప్రసాదం చేస్తారండి ఉ బెల్లం నైవేద్యం వండేస్తారు వండేసి బోనం కుండలో పెట్టేసి బోనం కుండ చుట్టూ మన డెకరేషన్ చేస్త దరంనమాట పసుపు పెట్టడము కుంకుమ పెట్టడము దానికి చుట్టూ ఆ వ ఆకులు పెట్టడము
ఆ..
నెక్స్ట్ ఇంటికి కూడా తోర్నాలు కట్ కట్టడము ర మామిడి తోరనాలు కట్టడము ఆ గడపలో అదంతా పూజించుకోవడము ఆ చేస్తుంటారు దేవుడి పటాల అన్నీ క్లీన్ చేయడము ఇంకా ఆషాడం మొత్తం చాలా హడావుడిగా హడావుడిగా జరుగుతుందండి ఉ న చాలా చోట్ల
వేసుకోవాలిండి ఆడవాళ్ళంటే హాఫ్ శారీస్ శారీస్ కడతారు మగవాళ్ళుకి జీన్స్ లు అవి ఏమన్నా వేసుకోవచ్చా అవి ఏం లేదు పంచలే కట్టుకోవాలా
లేదండి ఎక్కువ వచ్చేసి కుత్తాస్ వేసుకుంటారు ఫుల్ ట్రెడిషనల్ గా ఉండాలి కాబట్టి ఫెస్టివల్ టైమ్ లో కుత్తాస్ యూజ్ చేస్త తరు కుర్తాసు, లుంగీసు ఆ ధోతి అవి ఎక్కువ యూజ్ చేస్ తుంటారనమాట అ ఇంకా వన్ డే ఒక డ్రెస్ మార్నింగ్ ఒక డ్రస్, ఈవినింగ్ ఒక డ్రస్, అలా ప్రిఫర్ చేస్తుంటారు.
అ అ మేమూ అంతే రీసెంట్గా ఇప్పుడు ఒకసారి ఏంటంటే రీసెంట్గా అంటే ఈ ఒక వన్ మంత్ బ్యాక్ తిరుపతి వెళ్ళాం తిరుపతి వెళ్తే అ అక్కడ కూడా అలాగే అనమాట, వాళ్ళు జీన్స్లు అవి వేసుకొని షార్ట్లు వేసుకుని గుళ్ళోకి ఎలవ్ చేయరన్నమాట, అక్కడ ఏంటంటే సంప్రదాయంగా పంచలే కట్టుకోవాలి కంపల్సరీ ఆడవాళ్ళు చీరలే కట్టుకోవాలి, లేకపోతే డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. చీరలు, డ్రెస్ లు మాత్రమే వేసుకోవాలి జీన్సులు అవి వేసుకుంటామంటే ఎలవ్ చేయమని చెప్పారు.
ఓకే
ఉమ్ అందుకనే అది అందుకనే అడిగాను మిమ్మల్ ఏమన్నా ట్రెడిషనల్ డ్రెస్ లే వేసుకోవాలా, ఏదైనా వేసుకోవచ్చా బోనాలకి అని
ఆ లేదండి అలా ఏం లేదు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ కి అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆ తక్కువ ఆ ఈ పంచలు ఇవి కట్టడం, ఎక్కువ టెంపుల్స్ కి వెళ్ళే టైం లోనే ప్రిఫర్ చేస్తున్నారనమాట
ఆ
ఆ మనల్ని చూసి విదేశ దేశాల వాళ్ళు కూడా వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మనల్ని చూసే ఫాలో అవుతున్నారు గాజులు పెట్ కోవడము, బొట్టు పెట్టుకోవడము నెక్స్ట్ చీరలు కట్టుకోవడము, పట్టీలు పెట్టుకోవడము, కాళ్ళకి పసుపు పెట్ కోడము అలా మన వాళ్ళే చాలా తగ్గారు కానీ ఇంకా అదర్ కంట్రీస్
అవునవును నేను అరుణాచలం వెళ్ళినప్పుడు చూశాను. అక్కడ ఫారినర్స్ అండి మన సంప్రదాయాల్లో తయారవుతున్నారు. నిజంగా చాలా ముచ్చటేసింది వాళ్ళని చూస్తే
మన ఇండియాలో ఉన్నన్ని టెంపుల్స్ ఎక్కడా లేవు, అందుకని చెప్పేసి ఫారినర్స్ కూడా మన ఇండియా సాంప్రదాయాాలని పాటించుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ టెంపుల్స్ ని విజిట్ చేస్తూ నారన్నమాట ఆ వాళ్ళ వచ్చిన ఫారినర్స్ కూడా ఎంతో రెస్ స్పెక్ట్ తోటి మన ఇండియా వాళ్ళు కూడా అంతే రెస్పెక్ట్ తోటి వాళ్ళకి కొంచెం మోటివేషన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ టెంపుల్ ఇలా ఉంటది ఈ టెంపుల్ లో ఇలా విగ్రహాలు ఉంటాయి ఇలా ఉండిద్ది ఇది ఇన్ని ఇయర్స్ బ్యాక్ ఇలా చేశారు దీన్ని ఆ ఇలా శిల్పాలు చెక్ క్కారు అప్పుడు ఇది ఇన్ని ఇయర్స్ తర్వా బ్యాక్ ఉన్నది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడము అక్కడ గైడ్ వాళ్ళు అలా చేస్తున్నారు
ఆ అవును అవును అవును ఇప్పుడు ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా ముందు అదే సంప్రదాయమే పాటించమని చెప్తున్నారు కూడా జనాలకి, పైగా ఇక్కడ ఏంటంటే ఈ సిటీలో ఏమైందంటే ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని ఆ చిన్న షార్ట్లు వేసుకొని, చిన్న జీన్స్ షర్ట్లు వేసుకొని మరి చండాలంగా గుళ్ళల్లోకి కూడా వచ్చేస్తున్నారు. అందుకని వాళ్ళు కంపల్సరీ ఇట్లా సాంప్రదాయంగా రావాలి అని షెడ్యూల్ పెట్టేసారు.
అవునండి ఇప్పుడు విదేశాలవాళ్ళు అట్లాంటిది మనల్ని చూసి ట్రెండ్ ఫాలో అవ్ న్నారు మన వాళ్ళేమో ఆ ఏమంటారు కొంచెం ట్రెండ్ తప్పుతున్నరు అనమాట
అవును
వాళ్ళు ఫ పాటిస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళని కలిసి కొంచెం ఫాలో అవ్వాలి కదా
అవున అవును ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా లేకపోతే అది ఎట్లా వస్తుంది మనం నేర్చుకునేది కాక మన పిల్లలకు కూడా మనం నేర్పిచాలి
నేర్పచాలి విదేశాలలో కూడ మన మన వాళ్ళని చూసే కొంచెం పిల్లలకి చిన్న టై లోనే చిన్న ఏజ్ లోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్పించడము ఆ వాళ్ళని కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం గాజులు బొట్టు పెట్టడము కాటుక పెట్టడం పెద్ద పెద్ద కళ్ళు ఇల పెట్టడము ఆ మన దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళు డెవలప్ అవుతున్నారు గాని మన వాళ్ళు చాల తగ్గిపోతున్నారు
అవునవును
ఉ
అదే సిచ్యువేషన్ వేరే వాళ్ళకి రాకుండా ఉండాలంటే మన పిల్లలకి మనం ఇప్పటి నుంచే ఇవన్నీ నేర్
అవును నేర్పిచాల ప్రతి ఒక్కలకి కూడ
గాజులు వేసుకోమ్మా బొట్టు పెట్టుకోమ్మా ఇట్లా కాళ్ళకి పసుపు రాసుకోమ్మా చక్కగా ఉండమ్మా నలుగురు లో వెళ్ళినప్పుడు ఇట్ల మాట్లాడాలి ఎవరైనా ఇంటికి వస్తే గౌరవించాలి నమస్కారం పెట్టాలి కూర్చొండి అనాలి అనే సంప్రదాయం మనం మన పిల్లలకి నేర్పిస్తేనే కదా ఇతరు వాళ్ళకి కూడ వచ్చేది ఉ ఉ వాళ్ళకి మనం అట్లా చెప్ప కదా వాళ్ళకు కూడా నేర్చుకొని మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు అట్లా సంప్రదాయంగా పాటిస్తూ ఉంటారు
ఉ పాటిస్తుంటారు ఇప్పుడు స్కూల్స్ లలో కూడ చాల వరకు ఆ ఫెస్టివల్ ఏదైనా వచ్చిందంటే కంపల్సరీ స్కూల్లో ఫెస్టివల్స్ చేస్తున్నారు
ఆ
ఆ ఈ బిఫోర్ డేనే రేపు టుమారో రేపు వచ్చేసి ఏదైనా ఫెస్ ఫెస్టివల్ ఉంది బి ఫోర్ డే అ వాళ్ళకి కొంచెం ఒక ఐడియా కోసం అని చెప్పేసి మన ట్రెడి అనేది ఎక్కడా కూడా బ్యాక్ అవ్వకూడదు అని చెప్ ప్పేసి వాళ్ళు ముందే కల్చర్ మొత్తం ఇప్పుడు ఉగాది పండగ వచ్చింది అనుకొండి ఆ ఉగాది పండడుగనే వన్ డే బిఫోర్ అంటే ఇలా పాలు పొంగిస్తారు గాది ప ఓహో ఫెస్టివల్ అంటే ఇలా ఉంటుంద ఇలా ఉంటదా పండగల టైమ్ లో కొంచెం ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయ్య రండి అని చెప్ పిల్లలకి మోటివేషన్ చేయడం అనమ అలా ప్రతిది నేర్పి చేస్తున్నారు స్కూల్స్
అవు అవును స్కూళ్ళలో కూడా ఇప్పుడు నేర్పిస్తున్నారు అవును వాళ్ళకి కూడా కొంత తెలిసి వస్తుందని ఇంట్లో ఇంట్లో కొంతమందికి బిజీ షెడ్యూల్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పడానికి కూడా అవ్వదు ఇట్లా ఇట్లా చెయ్యాలమ్మా అని చెప్ చెప్పడానికి కూడ వీలవ్వదు వాళ్ళకి అందుకని ఏంటంటే స్కూళ్లలో టీచర్స్ అన్న కొంత పిల్లలకి ఆ ట్రెడిషనల్గా ఎలా ఉండాలి ఏంటన్నది తెలుస్తుందని వాళ్ళే అలా రెడీ అయి రమ్మంటము డ్యాన్స్ ప్రోగ్రామ్ లు ఇప్పించడము వాళ్ళ చేత అట్లా చేస్తున్నారు
అవునండి అవున సరే అండి మరి నేను మళ్ళీ చేస్తాను ఆ ఓకే బాయ్ అండి